ఆ బావా
బాన్ బాను ఏమంటాది
ఏమీ అనట్లే ఇంకా డ్యూటీ పిల్లగాలే చెప్తుంది
ఉమ్ ఎక్కడున్నవ్
షాప్క నీ వచ్చిన షాప్ లోనే ఉన్నా ఒంటి గంట వరకు కుట్టి పిల్లగాలు స్కూల్ నుంచి బస్సు దిగుతారుగా అప్పుడు వాళ్ళతో పాటు ఇంటికి పోతన్నా
ఉమ్ ఏం కూర అండినవు మరి
ఓ ఇయలా ఆ పచ్చి పులుసు చేసి ఆలుగడ్డ ఫ్రై చేసిన పొద్దున
పచ్చి పూలు చేసి ఆలుగడ్డలు చేద్దే చికెన్ దేవాల్నే
వాడు పండుగాడు ఆ చికెన్ ఫ్రై కాని ఆలుగడ్డ ఫ్రై కాని దొండకాయ ఫ్రై ఏ ఫ్రై వండిన కదనాం చేసిండు జూడు పులుసు అది జెయ్యి నీకొచ్చా, నీకొత్తే చెయ్యి. ఓ పదిసార్లు చేసుంటా. పదిసార్లు తర్వాత కూడా మళ్ళీ నీకొచ్చా నీకొత్తె అట్నే చెయ్యి వాడు వంద సార్లు పొద్దున కూడా అన్నడు. అయ్యెలా పెదనాన వొండింది చొప్పగా ఉంది. నువ్వు వండితేంది ఇట్లా నీల్లా నీల్లగుంది
ఆహా
నాకు అది రాదు. తాలింపు పెడుతున్నాను అన్ని చేత్తున్నా కానీ నీల నీల్లగా ఉంటది. కుండెడు పెడుతున్నా నేను.
ఎండాకాలం ఎండ ఎండాకాలం చార్ లేకుంటే తినబుద్ది కాదు నిజంగా.
అసలు వామ్మె మేము అల్లాడుతున్నాం. మజ్జిగా, చారు, మజ్జిగా చారు ఆ గిన్నే నిండా మజ్జిగా కూడా చేసి ఉంచుతున్నా ఎండ కొత్తున్నారుగా.
ఆ చార్జరా లేదు. ఇప్పుడు ఈ ఫ్రైలు అసలే అసలు సెట్ కావు ఫుడ్ కు.
ఆ ఇగ వీళ్ళకి బాక్సులు కట్టాలిగా బరా ఇగ పులుసు అద్ ద్దులే అని రెండు ఆలుగడ్డలు ఉంటే ఫ్రై చేసినా.
ఇ మ మధ్యాహ్నం మళ్ళ మ ధ్యానం నా మధ్యానం స్కూల్ అయిపోయినంకా తింటారు కావచ్చు.
ఆ స్కూల్ అయిపోయి వచ్చాక తింటారు.
కు కుట్టేది లేదు.
చేతి పనులు చేసుకుంటున్నా. మొన్న పండగ్కి జరంతలిగి నెల రోజులు పడుకున్న ఇగ ఉగాది బట్టలు ఒ నెలా అసలు నేను కొట్టు తీయకా, నెల రోజులు నేను అసలు ఎవరు ఫో ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఫిబ్రవరి పద్దెనిమిది ఫిబ్రవరి పద్నాలుగు టుంది శివరాత్రి ముందు నుంచే కరెక్ట్ గా మొన్న పద్దెనిమిది తారీఖు దాకా ఉగాది ముందు దా కా ఇంటికాడే ఉన్నా ఉగాది రోజు నుంచే వత్తన్నా నేను షాప్ కి. ఫుల్లు రెస్ట్ నెల రోజులు మళ్ళీ. వత్తే అట్టనే వత్తది జరం నాకు అట్టా నెలకోసారి అట్టా అచ్చి
జ్వరం వత్తది అనిపిత్తుంది నిజంగా చి చికెన్ ఎఫెక్ట్ అది. హ్ ఆహా అదే ఇగా అంటే నీకు మంచిగా అనిపిత్తంది కానీ అది ఎఫె ఎఫెక్ట్ అయిదమ్మాయి అది.
ఆ
మనం కొ కొ ఎంతైనా తి తినేది మన పైసలే కదా మన పైసలే మనం తింటన్నాము కానీ పెద్ద ఎమన్నా మంది సొమ్ము ఎం తింట్లేము కానీ.
ఆహా ఎట్టైనా మంచిది కాదులే అందులో ఇగ కాళ్ళ నొప్పులు, అసలు చేతుల నొప్పులు ఎట్ అత్తనొతున్న కీళ్లు పట్టుకపోయినయి నాకు కూడా.
అదే
నెలదే
చికెను చికెన్ నేను ఒకాల తెచ్చకుంటే ఎప్పుడన్నా ఎప్పుడన్నా తెచ్చుకుంటే జుట్టుకోడిదైనా జుట్టుకోడైనా మంచిదే కానీ. ఇది మా మరి ఇరవైఐదు రోజులకు ముప్పై రోలకే రెండున్నర రెండు కేజీలు మూడు కేెజీలు అయితుందట
ఆ ఇంజక్షన్లు చేసి ఇప్పుడేందో ఆ ఇప్పుడు జనాలకి నాకు ఇప్పుడు నాకెప్పటి నుంచో ఇదే డౌట్ ఉదా వాటికి స్టెరాయిడ్స్ లాగిచ్చే ఇప్పుడు ఎట్లా తినేటోళ్ళు కూడా అల్లాడిపోతున్నారు అది లేపోతే చచ్చిపో తరేమో అన్నట్టుంది జనాలకి మరి అంత పిచ్చి పెరగడానికి ఆ తేనే ఆ నేను యూట్యూబ్ చూడట్లేదా. ఒక బిర్యానీనా నాలంటోలు చాలా మందిరి ఉన్నారు. నాకు కూడా అనిపిత్తుందిలే గాని చేబుతున్నా.
తినకుంటే సచ్చిపోతమని టబల్ ఆ ఆ
నేనైతే అదే ఫీలింగు వామ్మో లేకపోతే చచ్చిపోతన ఏందని
మొన్న మొన్న పండగ రోజు ఇగ మా మా బాయి దగ్గర అయిన వాళ్ళ వాళ్ళ కొడుకోల పెళ్లి చేసిండు కొ బిడక్ పెళ్లి చెతే అక్కడ ఆ బగరాన్నం మిరిగిందట అయితే అది దీస్ చీ ఏ ఏమో బగారన్నం మిగిలిందని మేకలు మేకల కాతా మేకలకు వెట్టిండట
ఆ
అది మేక దానికి ఊ ఊ ఊపిరడక మొ మొ మోసమరక అడంపడది ప పండగ రోజు కోసినం పండగరోజు కోతే రెండు వేలకుగా మాట్లాడుకొచ్చి పండగ రోజు కోసినా నువ్ సావులే
ఏ
ఊ అరగలే దానికి ఆయిల్ ఫుడ్ కద
ఓ బరి గోట్లకి గొర్రలకి గి బాగారన్నాలు పెట్టకూడదు అందుకే నేము ఊ
ఐదు పోతే ఐదు ఐదు బ ఐ ఐదు ఐదు ఐదు ఐదుకు ఐదుకిళ్లు తీసుకున్న ఐదు కేజీలు తీసుకున్న మటన్
ఆ ఎనకేళను పెద్దదేనా
ఆ మొత్తం పది పది పొగులు ఎతే ఐదు పొగులు నేను తీసుకున్నా
ఆహ
ఊ మంచిగా మంచి ప్ర మంచిగా మామాట ఏ దాని ఏం కాలేదు జస్ట్ మొసమర తక్కువుంటే ఇగ రెండు వేల కొన్నరు ఏ ఇగ సతది పండుగరోజు కదా పండు రోజు కాట్టి ఎవరి ఇండ్లల వాళ్ళు కున్నరు ఏ ఎవరింట్ల వాళ్ళు తెచుకున్నరు అది సత ఆయ సత ఆయనంత రెండు వేలు కూడా రావ అని భయపడిచ్చిన వాళ్ళను
అదలా సచ్ పొయకతే ఎవరు కొనరుగా
పోయి పడితే రెండు వేలే పట్టుకోచ్చినం మన ఇంటికనే కోసినాం నీ యవ్వ వారం రోజులు వారం రోజులు నీ యవ్వ ఏం ఇగ మంచిగ తిన్నారు మంచిగా ఫ్రై చేసినా
ఆ
మొన్న మొన్న ఈ నిన్నగక మొన్నె నుండే కూర్ల వండుతండ్రు ఇగ రోజు ఫ్రై ఏ నిన్నట్ నల్ టమాట లిగ ఫ్రిడ్జ్ పెట్టా నల్ టమాట ఇగ ఊ ఆ టమాటల్ ఫ్రైయెయ్ ఇయాల ఇగ కొంచం మన గ్రే కర్రీ లెక్క వండ్ తిన
ఊ మరి మనం కొనుక్కుందామన ఏడ దొరికిద్దాం
ఆ ఆ ఇప్పుడు కోన న్నా కూడా అ ఆ అదే మటన్ ఐదు వేలు అయితయి
అదే ఇప్పుడు మనకు మొ
ఊ
కడుపు నిండ దినాలన్నా మనం ఏడ కొకునుకుందం రెండు వేలు మూడు వేలు పెట్టి కొంటమ
అంతే అవును
ఆ తెత్ ఆరు కేజీ కేజీ తెత్ ఎవరికి జాలదు మల వెయ్యి పదిహేను వందలు ఇగ పోతే ఏ సుఖమేమి ఉండద మటం దెత్తే
బోటి మనకె ఇచ్చిరు బోటి మంచి కడిగి డ్రై ఫ్రై చేసిన
నువ్వే కోష్ణవ మరి తలకాయ్
తలకాయ వాళ్ళు తీసుకున్నారు తలకాయ ను ఒక పో ఒక పోగు వాళ్ళు వాళ్ళు తీసుకో అది పోను రెండు వేలు అయినా కూడా ఎంత లాభం ఇది మంచి మా మనం అ అది సేమ్ అదే వేరేటోడ్ ఎవడన్నా కట్కోడు దొరికితే అదే మన వెయి రూపాయలు ఎమ్మట్టి డమ్ము వాడు వాడు పదివేలు దొబ్బు మాకడ
ఆహా ఆ
ఆ
మీకు చెప్పడం నయమైంది
మా మా అన్న కాడికొచ్చిరు మా అన్న కొనే పొజిషన్ల లేడు అమ్మ నాకు ఫోన్ చేసింది అమ్మ నాకు ఫన్ రా రా సంగతంటే తెల్లరగట్లనే ఫోన్ చేసిందేందిరా ఏం అర్జెంట్ అని నేను అనుకునీ అటు పోతే ఇట్ల సంగతంటే నేను పోయినా మన ఇంటికి వాళ్ళ వాళ్ళింటికాడున్నం వాళ్ళ అత్త ఎహే ఒద్దు ఒద్దు మా ఇంటికాడ ఇక్కడ వద్దు వద్దు అంటాంది నీయవ్వ మీ ఇంటికాడ వద్దంటే మన ఇంటికి ఎవడన్నా రావాలన్న అదృష్టం ఉండాలి మన మన ఇంటికొచ్చేటోడే గతిలేడు ఇంకా ఎవర్ని రావద్దంటాన్నావ్ రా మా ఇంటికాడ పోద్దాం రాన్న మా ఇంటికాడికి తీసుకపోయి కోసి పోగులేసి
మిగతాది ఎవరు కొన్నారు మరి
ఇక మా ఎమ్మటి ఉంటరుగా పాలుకలిసినోళ్ళు వాళ్ళు గా రెండు వందలది కూడా అంతే కొంత లోకంలో ఎట్టున్నరంటే ఆ రెండొందలు రెండొందలు రెండొందల్దీ కూడా రెండు పోగులు తీసుకుందాం అని ఆలోచన ఒత్తలేదు వాళ్ళు ఆలోచన ఒత్తలేదు వాళ్ళకి ఇప్పుడు మామూలు కోడి ఉట్టి చికెన్ మూడువందల యాబై రూపాయలట
ఆ అవును మరి
మూడు వందల యాభై రెండు వందల యాభై కిలో మటన్ వత్తాంది రెండు వందలకి కిలో మటన్ ఒత్తాంది అంటే దానికి వాళ్ళు త తా తాగపోతు నాకుగానీ నేను తాగను కాని తాగబోతు బ్యాచ్ అంత ఆహ్ తాగుబోతు బ్యాచ్ మనకు ఐదు కిలోలు లేకుంటే ఏ వేరటే నా అసంటోల్లు నలుగురైతే నీయవ్వ ఐదైదొందలేసి నాలుగు పాళ్ళు చేద్దాం పట్టురా అని మనిషికి ఐదొందలు అది ఆహ్ లెక్కలేయోచ్చు కాని ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు చేయలేకపోయిరు వీళ్ళు మందు తా తాన్రు ఇక వాళ్ళ మ మందైతే ఎంతైనా తాగేటట్టున్నారు కానీ తి తింటానికి ఇంట్రెస్ట్ ఒత్తలే వాళ్ళు అట్ల
పండగ ని నీకట్ట కలిసోచ్చింది
పండుగ వెళ్ళింది పండుగ వెళ్ళింది ఆ అయితే ప ప పైసలు మో మోడీ పైసలు పడ్డాయి మోడీ పైసలు పట్టుకొత్తే తీసుకొచ్చిన తీసుకొచ్చిన ఇక అమ్మోల్ల దగ్గర కూ డ పైసలేవు ఇగ నేను ఏమనుకునాన్నంటే అమ్మోల్లకి ఒక కోడిని నాకు జుట్టుకోళ్ళు అమ్మోల్లకి ఒక జుట్టుకోడి నేనొక రెండు జుట్టుకోళ్ళు తీసుకొచ్చి మంచిగా ఆ బొక్కలు బొక్క లేకుండా మంచిగా మా వండి మటన్ మంచి మంచి చికెన్ వరకు తీసి గట్టిగా మంచిగా ఉంటుందికా ఆహ్ మ మంచిగా ఫ్రై చేద్దామనుకున్న
ఇంకా నువ్వు తెచ్చుకోవాలి అప్పటికి
నే తెల్లారిగట్ల ఆరు గంటలక మా అమ్మ మామ్మ చెప్పింది నేనప్పుడే లేసినా తెల్లరగట్ల ఆరు గంటలకె ఫోన్ చేసింది
ఆహ్ అసలు తెలివున్నోళ్లు అయితే రెండువేలు పెడితే మనకు తిన తినదలుసుకుంటే మనకి రెండు వేలు పెట్టిన కే రెండు కేేలే వస్తది మరి నాలుగైదు కేజీలు తీసుకోవచ్చు కదా అని అసలు పోతే వస్తుంది రెండు వేలకి
ఆహ్ ఆహా ఆహ్
తినేటోళ్లకైతేనే అర్థమైతది ఉత్తకైతే మనం కొనుక్కొని తింటామా ఇప్పుడు ఇరవైవేల రూపాయలు మనకి రెండేళ్లకే వ
ఉ
ఏముంది నాలుగు రోజులు కష్టపడితే మళ్ళీ సంపాదించుకోవచ్చు రెండు వేలు మళ్ళా మళ్ళా మనకు ఆ రేట్ కొత్తదా రాదు
అవును మా మా అన్న నాకొద్దు నాకొద్దు అంటండు ఏ మాఅన్న మాఅన్న పాలు కూడా ఇయ్యమన్నా నేను మా అన్న పాలయితే అది నేనే తీసుకున్నా నాకు రొండు చెప్పిన ఆ మళ్ళ వేరేటోల్లు ఎవళ్ళో వచ్చి ఒక ఒకరు ఎక్కువ అన్నారు ఎవరెక్కువ కాదు కానీ మొత్తం ఏడు ఏడయినాయి ఏడు కాదు మొత్తం పదేద్దాం ఏవళ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళని తీసుకు కొని మిగతా నా మిగతా నా దగ్గర ఉంచుకుంట అని చెప్పిన
ఉమ్
ఏడే అన్నారు ఏడే ఏంది మళ్ళీ పది చేసినా పది చేస్తే మా మూడు అయినాయ
ఉమ్
మీ మిగతా మిగతా రెండు మిగిలినయి ఆ రెండు నాకయినాయి ఐదు అయినాయి
ఉమ్
తిన్న పొరగాలు తింటా ఇప్పుడు అప్పుడు ఆ ఒక మూడు కోళ్ళు తెత్తే ఆరు వందలు అవు రెండు వందలు ఒక్క కోడి అయినా మూడు కోళ్ళు తెత్తే ఆరు వందలు అవు
అవును
ఆ ఇం ఇంకో ఇంకో రెండుందలు ఇంకో రెండు వందలు పెట్టుకుంటే మనకు సరిపోయిన ఐదు కిలోల మట్టన్ వచ్చింది
అవును అదే రేటుకి మటన్ వచ్చింది నాలుగు కేజీలు
ఆ మల మటను
అవును మటను ఏడ మెన్షన్ చేయాల్సింది మటను ఫ్రెష్ మనది మన కళ్ళ ముందుదే
ఆ పటీ వేరేటళ్ళ వేరేటోళ్ళ అంటే వేరేటళ్ళ దగ్గర అంటే మనం చెప్తే నమ్మము మళ్ళీ చెప్తా